హలో
అ నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
బాగున్నామండి
మీ పాప బా గొడవ చేసుద్ద
ఆ చేస్తాదండి చాలా
ఫోను ఫోన్ చూస్తుందా
ఆ చూస్తా ఉంటది ఫోడు
ఆ మా పెద్దమ్మాయి కూడా అంతే, ఆ టూ ఇయర్స్ దాకా అస్సలకి ఫోనే చూసేది కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా బయటక వెళ్దాము అనిద్ది బయట తిరిగేది ఎవరో ఒకల్, తో పక్కన అరుగుల మీద ముస్లామ్మలు కూర్చుంటారు కదా
అవునవును
వాళ్ళ దగ్గరికి కెళ్ళి బాగా ఆడుకునేది ఇప్పుడైతే అసలు టీవీ వదిలే ఉండట్లా ఈ రోజు హాలిడేగా
అవునవును టీవీ చూస్తా ఉండేది
హ ఆహ
అంతే అండి ఇప్పుడు వాళ్ళు వయసు పెరిగే కొద్ది అది వాళ్ళకి కూడా అలవాట అయిపోతంది
బాగా మొండితనం ఎక్కువ అయిపోతుంది అస్సలు చెప్పిన మాట ఏ వినదు.
అంతేండి. ప్రేమ. మనమైతే గాని ఇంటంటి మా.
హా మా పాప ఇప్పుడే లిప్స్టిక్స్ కావాలి. అని అడుగుతా ఆహా ఆహా మేకప్ కిట్ కావాలి. అంటే యూట్యూబ్ లో షార్ట్స్ లో చూసి
ఉమ్
రా ఉండిద్ది అన్ని అందులో చూసి అన్నీ కావాలి కావాలి అని అరుస్తా ఉంటది
ఉహు అన్నీ అవే కావాలంటే ఇబ్బంది కదా
అదే కదా
కోరినవి అన్ని అన్నీ కావాలా
ఇప్పుడే మీ అన్నయ్య బయటకి వెళ్తుంటే తీసుకెళ్ళమని చెప్ప తనని కూడా
ఆ
ఉహు ఇంట్లో ఉంటా అసలు టీవీ ఎ ఆ తీసి
అట్లయితే పర్లేదు లేండి డీ కొసేపు అన్న బయట ఆడుకొని వస్తది
ఆ ఇంట్లో ఉంటే అసలు టీవీ ఏ చూస్తది నైట్ అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కదా కా నిద్రపోయా నిద్ర పోతారు కదా మధ్యాహ్నం నుంచి స్కూల్లో
అవునవును
లెవన్ వర్క్ కి అసలు నిద్రపోదు టీవీ టీవీయే కావాలి అని అరుస్తా ఉంటది
ఇబ్బంది అట్లయితే మీ ఇబ్బంది అయింది నిద్ర వస్తా ఉంటది పక్క మీరలిసి పెయింటారు
ఆ నైన్ థర్టీకి ఒకవేళ నేను మెయి ఆపెయొచ్చు మాకు ఇన్వెర్టర్ ఉంది ఇన్వెర్టర్ కి టీవీ రాదు కనెక్షన్ లేదు నా కానీ నేనా టైమ్ లో చదువుకోవాలి కదా చదువుకుందాం అంటే ఆ అమ్మాయి గొడవ చేస్తా ఉంటది టీ వి లేక అదే టీవీ పెట్టాం అనుకో ఎవరిని కదిలీయకుండా టీ వీ చూస్తది కొంచెం మళ్ళీ నాశం ఆ నా మళ్ళీ అనిపిచ్చిద్ది నా సో అర్థం కోసం ఈ అమ్మాయికి టీవీ పెడితే ఇంతే అలవాటై మ అదే పిల్లలు సెవెన్ అవర్స్ కంటే ఎక్కువ చూడకూడదంట టీ వీ ఆ ఇక మళ్ళీ అది బాదేస్తుంది ఒక్కోసారి కే సి నైన్ థర్టీ అవ్వగానే మెయిన్ ఆపేస్తాను లేకపోతే వెనకాల సెటప్ బాక్స్ కి నెట్ స్వి టది ఆ బటన్ ఆఫ్ చేస్తే నెట్ రాదనమాట ఇక టీవీ రా నెట్ లేదని చెప్పేసి తి అప్పుడు కూడా కామ్ గా ఉండేద్ది కాకపోతే నేను చదువుకుంటుంటే నా దగ్గరకి గొడవ చేస్తుంది
ఛీ ఎట్లయినా మీకే రిస్క్
ఆ అవును
అందుకె ఇట్లా తెచ్చుకొన్ కిందపడుకోకుండా ఊరికే టీవి ఆన్ చే చ్చా అనుకోండి ఎవ్వరిని డిస్టర్బ్ చెయ్యదు
హా
సైలెంట్ గ ప్రశాంతంగా పడుకుంటది
చిన్నామయితే ఇక నైన్ థర్టీకి పడుకునిద్ది
అంతేంతే వాళ్ళెట్లంటే పాపం అలిసి ఆడి ఆడి అలిసిపోంటాది
ఆ
పోగా పనికి ఎల్లినోళ్లు కూడా అంత అలిసి గవల్లాగా
అవును వాళ్ళకి వేడి నీళ్ళతో స్నానం చేసినా చాలు అలిసిపోతారు
ఆ అప్ప చాలంతగా నిద్ర పోతారు హెల్త్ బాగుంటే ఏమి కదలరు మెదలరు
అవును
హెల్త్ ఇష్యూస్ ఉంటే పెద్ద తలనొప్పి పిల్లలతో
పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా ఇబ్బంది
ఈ జలుబు చేసింది సరిగగా నిద్రపోదు నైట్ టైమ్ వాడికి హాస్పిటల్ పోయిచ్చినాం సిరప్లు వేస్తా ఉన్నా
మా పెద్దమ్మాయి బాగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు ఎక్కువ తినేసి ఇంక ఇప్పుడు కొంచెం స్వీట్ తకిలినా గాని వెంటనే జ్వరం వచ్చేస్తాంది దినైట్ దగ్గింది
అయ్యయ్యో గ్యార ఇది కస ఎట్లా ఏమొస్తాయో తెలివు వాటితో పెద్దది ఇన్ఫెక్షన్స్ అయితే పెద్దది
అదే ఎక్స్రే తీయిస్తేను ఇక కొన్ని కొన్ని రోజులు స్వీట్ అనేది ఆపేయమని చెప్పారు కానీ సంబుష్ టు పాలల్లో అలాంటివి కూడా ఇవ్వద్దని చెప్పారు
మరి ఎట్లా తాక్కకుండా ఉండిందా గట్టి
ఆ ఉంచుతన్నాయ ఇంక వేడి నీళ్ళు ఇవ్వమంటున్నారు మనం ఇవ్వకపోయినా గానీ కానీ ఎవరన్నా ఇళ్ళక వెళ్ళినప్పుడు ఏదో కూల్ డ్రింక్ అలా ఇస్తూ ఉంటారు కదా ఆ అవి తాగుద్ది
అప్పుడు ఏం చేయలేము ఇ వద్దంటే వాళ్ళు ఫీల్ అయితారు
వాళ్ళ ముందు షో చేస్తారు కదా పిల్లలు మనం వద్దా ఇంటే కంట్రోల్ అవ్వరు కదా బయట ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళ ముందు మనం కొట్టలేము ఆ వాళ్ళ ముందు మనం పిల్లల్ని కొట్టలేము అలా
మళ వాళ్ళలేద ఇర్తారు ఎందు గత కావు పిల్లని అట్లా ఇట్లనే ఏమా
ఆ వాళ్ళు వాళ్ళు కొడతారు వాళ్ళ పిల్లల్ని కానీ మనకి క్లాస్ పీకుతారు ఆ ఊహూ
వేస్తాం అన్ని టి అడ్జస్ట్ అయిపోయి అన్నిటికి సర్దుకుని
కోపం వస్తే మా పెద్దమ్మాయి బోర్లుగా పడుకొని తలకాయి నేలకేసి కొట్టుకునిద్ది. లేపోతే గోడ కేసి కొట్టు కొనిద్ది హ్మ్ అసల్ ఇప్పటి నుం చే బెదిరిస్తది నన్ను ఏదన్నా ఉంటే ఇదుగో ఇక్కడ నా కు పెన్సిల్ దొరికింది పెన్సిల్ తో చేతి మీద గుచ్చుకుంటాను మళ్ళీ నా ఫోన్ లాక్కొని ఇదిగో ఫోన్ ని ఫోన్ కింద పడేస్తా పగలు కొడతాను అనిద్ది ఇప్ ఆ అమ్మాయికి ఫోర్ ఇయర్స్ ఫోర్ వెళ్ళి రేపు నెక్స్ట్ మంత్ కి ఫిఫ్త్ ఇయర్ వస్తది అంతే ఇలా చేస్తా ఉంటది కొట్టానను కోను ఆ నై ట్ట అడిగిద్ది నీకు నా మీద ప్రేమ లేదు కదా అందుకే కదా నువ్వు నన్ను కొడ తున్నావు ఆ అనిద్ది మా పెద్దమ్మాయితో అ తా ఇబ్బందే వూ మన ఇంట్లో ఏసీ టీవి పీకివ్వు నేన్ వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో లేదన్నమాట నేను మా అత్త దగ్గరికి వెళ్తాను మా అత్త దగ్గరే ఉ తాను
హ్మ్
పిల్లల్ని నీకు సరిగ్గా చూసుకోవటం రాదు మా అత్త అయితే బాగా చూసుకునేది అని చెప్
అంటె ఈమె ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యిందా పిల్లల్ని జూసుకోవడంలో
హాఆ ఆహ్ చెప్ తుంది ఇంగా అప్ నవ్వాలా బాధపడాలా ఏం అర్ధం కాదు.
అంతేగా
నా పిల్లకి ఎన్ని మాట్లోచ్చినయో. అని చెప్పి సంతోషపడ్ పడాలో అర్థం కాదు. నన్ను తల్లి అనే గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతుంది. అని బాధపడాలో అర్థం కాదు.
అరే ఇదా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయలేం. వాళ్ళకి గూడా అర్థం చేసుకోర్ పిల్లలు వాళ్ళకంటు ఒకేజ్ వచ్చినాక ఇవన్నీ గుర్తొస్తాయి. ఇగ అప్పుడు.
కారం అసలు తింధు ఆహ్ ఫోర్ ఇయర్స్ నిండుతున్నాయి. అయినా కానీ కారం అస్సలు తిట్లా ఇంకా తిన్నట్లా.
నేను దాదాపు పాపకి లెవన్ మాన్స్ అప్పు నుంచే కారం పెట్టేసిన. ఇప్పుడు అసలు ఏమి క కూరలేంది. తినదు బువ్వ
ఆహా ఓకే అదేం బెటర్ ఇప్పుడు. పెద్ద అమ్మాయి తినలేదు కదా. చిన్న అమ్మాయి కన్నా అలవాటు చేద్ద చద్దామని చూస్తే ఇవకూడదినట్లా
అదంతే అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఇంగా ఆ ఇట్లా నాన్ వెజ్ తింటారా. పిల్లలు ఎక్కువ
ఆ తింటర్. నేను వాళ్ళ కోసం స్పెషల్గా ఏమే యకుండా ఓన్లీ అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసి పెడతాను. చే కారం అనేది వేయ్యాను
ఇప్పుడు మాముూలుగా మనం నార్మూలగా మన కోసం ఎలా చేసుకుంటాం. అట్లా చికెన్ గా, ఫిష్ గాని, మట్ టాన్ గాని, ఏదైనా సరే మూడ్రోజ్ మళ్ళీ చేసుకున్న దాంట్తోనే పెట్టేస్తాం. ఆ మేకి తినేస్తాద మొత్తం సపరేట్ గా అంటే ఏంచేయలేదు. ఆహ్ పడతాది టైం పడుతది స్కూల్ల కి అట్లా వెళ్ళే టైనికి వాళ్ళు ఫ్రెండ్స్ తో తిన్న ప్పుడు వాళక్
ఏ మో స్కూల్లో తినిద్దంట పెద్దామా. ఇంటి దగ్గరకు మాత్రం ఇంట్లో మాత్రం తిందు
ఆహ్
ఉహ్మ ఏంటమ్మా
అప్పుడే శికారయిపోయి అంత
వచ్చారు బయటకి ఎల్ నా ఉండద్దా
ఇక్కడ కట్టుకోలేి వీళ్ళని
ఆ అవును మళ్ళీనేమో ఏదనా షాప్ కనిపిస్తే నాకు అవే కావాల
మీరు ఎక్కువ పట్టించకోద్దండి ఎక్కువ ఏడ్చినప్పుడు
ఆ నేనైతే అంతే సరే నువ్వు ఇక్కడే కూర్చొని ఏడు నేను ఇంటికి వెళ్తున్నాాలే అని వస్తంది
అదే మరి వాళ్ళకి అయ్యో నన్నని పట్టించుకోలేదనేసి ఇంక ఏడ్చకూడదు స్మి అనేసి వదిలేస్తారుా
ఆవును
మీేనైతే ఇ రికే చేస్తే ఏడ్చింది అనుకో దేకోసం అనెల్ కోసం అట్లా ఏడ్చుకో పనేసి వదిలేసి నేను ప్రశాంతంగా నేను చూసుకుంటూ కూర్చుంటా ఉ అప్పలా
అదిగ వచ్చింది రావట తో టీవీ ఆన్ చేసుకుంటుంది వాళ్ళ చెల్లు ఉందిగా చెల్లితో ఆడుకోవచ్చుగా అవును
ఉ ఎం జలుం పిల్లలు కొంచెం పెద్దయ్యే వరకు వాళ్ళ అర్థం చేసుకునే వరకు
ఆ
కంట్రోల్ చేయలే ఎంతని కొడతాం తడతాం వాళ్ళని చెప్పండి
అవును కొట్టిన వాళ్ళకి అర్థం కాదు నేను తప్పు ఉప్పు చేసా కాబట్టి నన్ను కొట్టారు నేను ఇంక మళ్ళీ చేయకూడదుజై
ఆలే మండ సరేనండి